హలో
ఆ చెప్
మేము కార్య యాప్ నుంచి ఫోన్ చేస్తున్నాం మీరుప్పుడు ఫోన్ మాట్లాడడానికి సౌకర్యంగానే ఉన్నారా
ఆ
మీ ప్రాంతంలో జరుపుకునే పండుగల్లో ఒకటి శివరాత్రి చెప్తారా
ఆ మహాశివరాత్రికి మేము మార్నింగే ఆ ఆ రోజు అంత మార్నింగే లేచి స్నానాలు చేసి ఆ ఆ రోజు ఉపవాసం ఉంటాము అంతకు ముందే కొన్ని రోజుల తర్వా కొన్ని రోజుల నుంచి ఇట్లా పూజ అలా చేస్తుంటాము ఇంకా ఆ రోజు ఇంకా పండుగ రోజు అంతా స్నానాలు చేసి ఆ రోజు ఉపవాసం ఉంట ఉపవాసం ఉండి ఇంకా ఈ నైట్ అంత త మేలుకునేసి మార్నింగ్ లే చ్చిన తర్వాత స్వామికి పూజ చేసుకున్న తర్వాత ఫుడ్ తింటాము కానీ మా సూర్యుని చూసి సూర్యుని చూసి మళ్ళీ నైట్ మాత్రం నిద్రపోతాము అది కాక ఆ నైటు శివరాత్రి ఎప్పుడు మేల్కున్నప్పుడు అంతా కలిసి ఆటలు ఎక్కడైనా టెంపుల్స్ కి వెళ్ళడం అలా వెల్ ళ్తుంటాం ఇంట్లో వాళ్ళంతా కలిసి మీ ఊరి సైడ్ ఎలా జరుపుకుంటారు శివరాత్రి
మా ఊర్లో కూడా శివరాత్రి అనేది ఆ మొదటగా ఆ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున సూర్యుడు రాకముందే లేస్తారు లేచి ఇంకా పూజా కార్యక్రమలు అన్నీ చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఇంకా కొంతమంది ఆ రోజున ఉప్ వాసం ఉండాలనుకుంటారు ఆ దీక్షని కొంతమంది మధ్యాహ్నం వరకు అనుకుంటారు కొంతమంది నైట్ వరకు అనుకుంటారు. అది అయిపోయిన తర్వాత దేవుణ్ణి మళ్ళా ఆ పూజలు చేసుకొని స్మరించుకొని ప్రార్థన చేసుకొని తర్వాత వాళ్ళు ఆ కొంత సమయం అనేది దేవుడితో గడిపిన తర్వాత వాళ్ళు చేసుకున్న పిండి వంటలు కాగాని దేవునికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టుకొని తర్వాత వారు ఆ ఉపవాసం అనేది చెల్లించుకుంటారు కొంతమంది నైట్ దాకుంటారు నైట్ దాకున్న వాళ్ళు మళ్ళా స్నానం చేసేసి మళ్ళా దేవునితో కొంత సమయం గడిపి మళ్ళా గుడికెళ్ళేసి మళ్ళా అదే యధావిధిగా ఆ కొన్ని పిండి వంట ఎలాగైతే చేసుకొని ఉంటారు అవి తినేసి దేవునికి ఉపవాసం చెల్లించుకున్న తర్వాత ఆ అలా వాళ కార్యం జరిగించుకుంటా ఉంటారు ఆ రోజు కొంతమంది జాగరాలని కూడా చేస్తారు ఆ రోజు అంతా దేవుని స్మరించు
ఇంగ శివరాత్రికి ఏమైనా మీరు ఫుడ్ అయి టమ్స్ అంటే ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ చెత్తారు
శివరాత్రికి ఉపవాసం ఉంటారు కాబట్టి శివునికి ఇష్టమైనవి మాత్రమే చేస్తారు ఆ అవి ఏవంటే ఆవి శివునికి ఇష్టమైన కొన్ని గా ఆ మామూలుగా కొంతమంది ఇంట్లలో చేస్త ఉంటూ ఉంటారు గారెలు అలా బూరెలు ఆ సజ్జల తోటి ఇలాగ వివిధ రక రకాలైన వంటకాలను చేసి దేవునికి ఆ అర్పణగా అర్పించుకుంటారు
టెంపుల్ ఉంటుందా
మా ఊళ్లో శివుని టెంపుల్ ఉన్నాయి బాగా గుడ అంతా కూడా లైట్స్ అనేది బాగా ఆ అలంకరించి అందరు గుడికి వచ్చి అందరూ ఒకేసారి పూజ చేసుకొని ఒకరితోకరు ఉపవాసం చెల్లించుకున్న తర్వాత ఒకరు ఒకరు ఒకరి నైవేద్యాలు ఒకరు పంచుకొని నైవేద్యం అది అందరికి పంచుకున్న తర్వా త అందరు ఒకేసారి ఉపవాసం చెల్లించుకొని తర్వాత ఎవరి ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు మీ ఊర్లో ఎలా ఉంటుంది
శివరాత్రి మ ఊర్లో ఏం టెంపుల్ ఆ ఆ అన్ అంటే పర్టికులర్ టెంపుల్ అయితే ఏం లేదు ఇంక ఏదైనా ఏ స్వామి అయినా పర్లేదని ఇంక ఉంటారు అక్కడ కొంతమంది బయట టెంపుల్స్ కి అలా వెళ్తుంటారు పిండి వంటలు చేసి సలి పిండి అంటారు కదా అది చేస్తారు బియ్య పిండి అదంతా ఆ ఇంకా ఏమన్నా స్వీట్ ఇట్లా పూ స్వీట్ పూరి కుడుములు అలా మొలకాలు అలాంటివి చేసుకుంటుంటారు ఆ ఇంకా అందరు టెంపుల్ కు వెళ్ళి ఆ ఇంకా ఆ రోజు నైట్ తెల్లవారు జామున మేల్కొంటారు కదా ఆ రోజు అంతా ఆటలు పోటీలు అలా బాగా అంతా మ్మ్ కలిసి బాగా హ్యాపీగా ఉంటారు పిల్లలు పెద్దవాళ్ళు ఆ ఏమన్నా అంటే కథలు చెప్పడం కానీ ఆ నైట్ టు తోలు బొమ్మలాట అలాన్ టివి కూడా కా ప్రోగ్రామ్స్ పెడతారు ఊర్లలో ఆ ఇన్ కా పండగా ఇం ఆ అందరు నైటు తెల్ల ఆ మేలుకోయింటారు కాబట్టేసి ఇంగ మార్నింగ్ ఆ లేచిన వెంటనే చేసుకొని ఇంకవాళ ఉపవాసం అంతా అప్పటికి స్టాప్ చేసేసి ఇంక తింటారు
మీరు చెప్పింది వినిపించలేదు మళ్ళీ ఒకసారి
మమూలుగా అంటే నార్మల్ గా నే ఫుడ్ ఆ ఇట్లా స్వీట్ ఏమన్నా చేసుకొని తిని, ఇంగ పొద్దున్నే ఉపవాసం ముగించి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారన్. ఇంకా ఈ ఉగాది కూడా బానే జరుపుతారా మీ సైడ్
మా సైడు ఉగాది అనేది మా ప్రాంతం లా బాగా జరుపుతారు, ఎందుకంటే తెలుగు వాళ్ళకు సంబంధించి ఉగాది అనేది మొట్టమొదటి పండుగ కాబట్టి, దానిని అందరు కూడా ఆ సంంప్రదాయంగా పాటిస్తారు. అది నూతన సంవత్సరంగా ఆరంభంగా చూసి. టుంది కాబట్టి యుగాది అనేది సంస్కృత పదం నుండి వచ్చింది కొత్తదనానికి ఆరంభానికి ఉగాది యుగాది అని అంటారు దాన్ని మన్ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పండు భావిస్తారు
అంటే దా పచ్చడి ఇట్లా ఇడు ఏమున్నాయి నైవేద్యము ఫుడ్డు ఇంకా ఇయాపి టెంపుల్స్ కి వెళ్ళడం అలా ఏమన్ చేస్తారా
ఆ ఆ రోజున కూడా ఎవరు ఇష్ట దైవం ఆ వాళ్ల వాళ్ళ వా దైవాల దగ్గరికి వెళ్తారు వెళ్ళి తర్వాత ఆ దినమును పటిక్ ఆ ప్రత్యేకించి ఏం చేస్తారంటే షడ్రుచులకు మూలంగా ఆ కొత్ అన్ని రకాల అయినా మన దాంట్లో ఉండాలి అనేచే అనేసి ఆ రోజు తీపితోటి వగరుతోటి పులుపుతోటి కారంతోటి చేదుతోటి కలిపి ఒక ఉగాది పచ్చడిలాగా చేసుకొని షడ్రుచులు కలిగి ఆ అందరు కూడా దాన్ని తింటారు తిని తర్వాత కొత్త బట్ట ట్టలు ఆ దినమున సాంప్రదాయంగా కొత్త బట్టలు ఆ అది నూతన సంవత్సరనికి ఆరంభం దినము కాబట్టి పొంగలి ఇలాంటి పాయసం అన్ని తీపి పదార్థాలతో సంతోషంగా అందరూ గడుపుతారు తోరణాలు కట్టుకుంటూ ఆకులతో మామిడి ఆకులతో తోరణాలు కడతారు ఇళ్ల ముందు అందమైన ముగ్గులు వేస్తారు తెల్లవారుజామున లేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంకిఈలాగా ఆ రోజంతా పండుగ జరుపుకుంటూ వాళ్ళ ఇష్ట దైవాళ్ళతో గడుపుతూ ఆ దినమున ప్రత్యేకంగా భావిస్త మీ దగ్గర ఎలా చేసుకుంటారు ఉగాది అనేది
అది ఆ అది ఏమంటే అది నూతన సంవత్సరం కదా మనకు ఆ ఆ ఆ పండగ చైత్ర మాసంలో వస్తాది ఆ పండగ రోజు అందరూ అంటే ఆ రై ఆ తెల్లవార్ జామునే లేసి స్నానం చేసి ఇళ్ళను అంతా శుభ్రం చేసేస్ యి తలపోద్ ఆ తలపులకి మామిడా ఆకులతో తోరణాలు కడతారు ఇంటి ముందు రంగురంగుల ఆ ముగ్గులు వేసి ఈ రంగులన్నీ పెట్టి చేస్తారు అదే కాకుండా ఇంకా ఉగాది పండగకి చెడు కూడా చేస్తాము ఆ అవి ఆ ఆరురుచులు కూడా కలిపి తీపి పులుపు కారం ఉప్పు మరియు వగరు ఈ ఆరుచులను కలిపి పచ్చడి చేసి అదే రోజు ఇంకా ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి ఇంకా దాన్ని తిన్నాము ఇంకా ఫుడ్ ఫుడ్ ఇం ఫుడ్ పరంగా వస్తే ఇంకా మామూలు మనకి ఏది ఇష్టమైతే అది చేసుకుంటారు స్పెషల్ గా ఇంగా అందరూ కొత్త బట్ట వేసుకొంటారు ఇంకా పూజలు ఇం కొవ్వా అందరూ కలిసి ఒక ఉయ్యాల వేసి ఎక్కడైనా ఓచోట వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్లేస్లో ఆ ఉయ్యాల వేసుకుని అయి అక్కడ ఉయ్యాల ఊకుంటూ ఆ ఇంకా బాగా అందరూ సంతోషంగా గడుపుతుంటారు సంక్రాంతి మీ ఎలా జరుపుతారు
సంక్రాంతి అనేది అది మూడు రోజుల పండుగ సంక్రాంతి అనేది ఆ తెలుగు ప్రజలు అత్యంత ముఖ్యమైన మరియు పెద్ద పండగల్లో ఒకటి అది అందరు బాగా ఇష్టంతో జరుపుకునేది మ్మ్ రైతుల పండ అది రైతు ముఖ్యంగా దాన్ని రైతులు ఆ రైతుల పండగా భావిస్తారు ఎందుకంటే అంటే అది కోతకాలం పంట ఇంటికి వచ్చే సమయం కాబట్టి సంక్రాంతి పండుగను ప్రతి సంవత్సరంలో జనవరి నెలలో ఎంతో ఆనందంగా జరుపుకుంటా ఉంటారు అది మూడు రోజులు కాబట్టి మొదటిది భోగి రెండవది సంక్రాంతి మూడవది కనుమ భోగి రోజ్ వచ్చిన పాత వస్తువులను తీసి భోగిమంటలు వేస్తారు అందులో పాతవి ఏమైనా ఉన్నవి అన్నీ కూడా అందులో వేసేసి అన్నిట్ని మనక్ కష్ట నష్టాలు అన్నిటిని కూడా అందులో వదుల్ వేసి మర్లా మనం కొత్తదనాన్ని కోరుకుంటూ ఆ భోగి మంటం ప్రారంభిస్తారు అలాగే భోగి దినమును కూడా ఇంటి ముందు రంగుల ముగ్గులు వేస్తారు
అంటే మా చిన్న పిల్లలకు బోగి పల్లలు అలా వేస్తారు కదా తల మీద
అవును చిన్నపల్లెలకు కూడా భోగి పండ్లు అనేవి పోస్తారు భోగి పండ్లు మరి అదే విధంగా చెరుకును పువ్వులు ఆ రూపాయి బిల్లలు ఇలా అనేక రకమైనవి కలిపి అందులో పిల్లల మీద పోస్తారు ఎందుకంటే అ చెడు ప్రభావం ఏమైనా పిల్లలకి అంటూకోకుండా ఏ దుష్ట శక్తులు కూడా చిన్న పిల్లల్ని ఆశించకుండా మొత్తట్ మొట్టమొదటిగా తల్లి పోస్తారు దాని తర్వాత ఇంకా వాళ్ళ బంధువులు ఆ తండ్రి గారు ఇలా వీరందరూ కూడా ఆ చిన్న పిల్లలకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి పోస్తే వాల్నింక ఆ చెడు ప్రభాలన్ని దూరం చేస్తారు దాని ద్వారా అలా చేస్తారు
ఆ మా సైడ్ కూడా అంటే అలా జరుపుతారు కాక్పోతే ఆ ఇంకా భోగి మంట భోగి రోజున అందరూ కలిసి పాత వస్తువులన్నీ కాల్ చీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు ఇ ఇ ఇల్ ఇళ్ల ముందు పెద్ద ముగ్గు గ్గులు వేసి ఆ రంగు పెట్టీ ఆ కో ఆ ఆ ముగ్గు మధ్యలో గొబ్బెమ్మ పెట్ ట్టి అలా చేస్తారు అలాగే ఊర్ళ లాలెక్కీ గంగిరెద్దులు వస్త అంటే గంగిరెద్దుని తీసుకొని వస్ తరు వాళ్ళకు దానికి ఏమన్నా బియ్యం అలా వాళ్ళకి మనం పెట్టే వాల ఇంకా సంక్రాంతి రోజున అంతా కొత్త బట్టలు వేసుకొని దేవుడికి పూజలు చేసి ఇంకా ఆ ఆ ఇవి ఆ అరిసెలు, లడ్డూలు అమ్మోరి తల లాంటివి చేస్తాము ఫుడ్ ఐటమ్స్. ఇంకా కనుమ రోజు పశువుల్ని అందంగా తయారించి అందంగా అలంకరించి పూజలు చేస్తాం బాగా. ఆ ఆ పశువులను బాగా ఆ బాగా చూసుకుంటాము. ఇంకా ఇంక అంతే ఇంకా అంతే ఇలాగే మామూలు ఇంకా నార్మలె మిగతా అంత
సంక్రాంతి రోజున మీ ఏ ప్రాంతంలో పతంగులు వెగరయడం కానీ అలాంటివి ఏమైనా జరు
ఆ మా ఊరుసైడ్ ఏం అట్లాంటివి పతంగులు అట్లాంటివిమి ఎగరవేయరు కొన్ని చోట్ల అంతే
ఉమ్ మా సైడు ఇళ్లలో అరిసలు, గారెలు, పాయసం అంటివి రుచికరమైన వంటకాలు కూడా తయారు చేస్తారు కుటుంబ సభ్యులు కొత్తగా పెళ్ళిలైన వారిని కూడా ఇంటికి ఆహ్వానిస్తారు కొత్త కో కూ తున్ని అలున్నీ వాళ్ళకి వాళ్ళ ఆన మధ్య ఆ ఆచారాల ప్రకారం వాళ్ళకి బట్టలు, పిండి వంటలు, సారలు అవన్నీ కూడా ఇస్తారు. సంక్రాంతికి మొదటి పండుగ కాబట్టి అలా చేసి ఉండి ఉంటారు వివిధ రకమైన ఆటల పోటీలు కూడా పెడతా ఉంటారు ఆడ వారికి చిన్నపిల్లలకి దాంట్లో ఎవరైనా పాటించొచ్చు పాల్గొనొచ్చు వారికి గెలిచినా వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది మా ప్రాంతం
ఓ హొ
ఇంక ఇలానే జరుపుకుంటారా మరి మీ ఊర్లో
ఆ ఇంగంతే అంగ అంతా అంది నార్
ఓకే నండి
హా